హలో హాయ్ అండి
అ మేడ బాగున్నారు మేడ
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా మేడి మీరు
బావుననండి కరయండి
కరీ ఉన్నా అండి ఈరోజు స్పెషల్ అంటూ ఏం లేదు పపసాద్
అప్పుచారా ఇంకా ఏం చేస్తున్నారండి అయి ఇప్పన్యామ ఇద ఈ వత్
ఆ అయిపోయినా మేడం ఈ
ఆ ఐపోయినయండి అండి మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటండి
ఆ ఫేవరెట్
ఫెస్టివల్ ఫెస్టివల్ పండగలలో మీరె
ఫేవరెట్ ఫెస్టివల్ ఏముండదు మేడం అది మన దసరా దసరా తర్వాతనే మనకి ఏదైనా ఫేవరెట్ దసరా అంటేనే ఇగ అదొక పెద్ద పండుగ మీకు మేడం దీపాళ
ఆ మాకు దివాళియే అండి పెద్ద ఫెస్టివల్ అంటే
అచ్చ మాకంటే దసరా తర్వాతనే ఇగ ఏదైనా దీపాలైన కానీ సంక్రాంతి
మీరు దసరాకి ఏం చేస్తారండి అంటే యాక్టివిటీస్ ఏం చేస్తారు అని చె రాగలుగుతారా
అర్థం కాలే మేడం ఎటండి
మీరు దసరాకి ఏం చేస్తారు యాక్టివిటీస్
మేడం అమ్మాయిలు అంటే మీరు బతుకమ్మ లాడతరు పది రోలు మ్
అంటే నవరాత్రులు ఉంటాయి కదా అమ్మవారికి ఆ నవ నా అంటే నవరాత్రులకి ఆ వివిద్ రూపాల తోటి అమ్మవారు దర్శనం ఇస్తా ఉంటారు కదా దుర్గాదేవి సో అబ్బాయిలు కూడా మాల లేస్ కొని అలా ఎళ్తారు గ మీకు అట్లాంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయ ఏమోలిని అడుగుతున్న
ఏ మనం అలాంటి మనకి హ్యాబిట్స్ లేవు కాని చూస్తా కొంచెం దూరం నుంచి గాని అట్లా మ చూస్తా అంతే తప్ప మనం అల్లె ఏం పాల్గొనం మ్ మా దగ్గర దసరా కొంచెం గట్టిగా బాగా చేస్తారు ఆ రావణాస్ సున్ని బెట్టి కొంచెం అటు ఇటు అవి ఇవి అంతా చిన్న చిన్నగా కొంచెం పెద్దోళ్ళు వాళ్ళు రెండో పన్ చేసినోర్కి కావాల అందరు వస్తారు వచ్చిన తర్వాత ఆ రావణాసురున్ని ఇగ కాల్చేస్తారు ఆ ఇంక తర్వాత ఇంటికి ఎళ్ళిన తర్వాత ఇగ పండగ కాబట్టి మినిమం ఏదో ఒకటి స్పెషల్ ఉంటది మటన్ గానీ చికెన్ గానీ
మ్ దసరా రోజే వండుకుంటారా అండి ఇంకా
ఆ అంతే మేడం దసరా ఆ మా ఊర్లో బావుంటది మేడం దసర మీకా డ సెలబ్రేషను చేస్ కుంటార మీరు కూడా
మేము అంతలా చేసుకోమండి మా ఇంట్లో పెద్ద పండగంటే దీవాళి ఎందుకంటే మాకు నోములుంటాయి సో ఇగ అదే మాకు చ అతిపెద్ద ఫెస్టివల్
ఇంకా మేడం
ఇంక చెప్పాలి మీరే ఇంకా అంటే వీ వినాయక చవితికి అట్లా మీరు అంటే దేవుళ్ళని పూజించడం అలా అలా ఏమన్న చేస్తారా దివాళి అమ్మ చిన్న సారీ వినాయకచతిగాని నీ అయ్యప్ప మాలలు వేసుకుంటరా అట్లాంటివి ఏమన్న వేసుకుంటారా
లేదు మేడం
మాలలు గిట్ల ఏం వేసుకోం గాని
నువ్వే
అట్లా మాల గిట్ల మనకెందుకు చె ప్పండి దివాళి అంటే ఆ క్రాకర్స్ కూడా అప్పుడు ఒకప్పుడు ఆ హ్యాబిట్ ఉండేది గానీ ఇప్పుడు ఆ హ్యాబిట్ కూడా ఏం లేదు బాంబులు పేలవలె ఇగ అంత చేసుకోవాలని ఏం లేదు గాని పండగ కాబట్టి టీవీ లో ఏవో బాంబు అ
ఆ చెప్పండి చెప్పండి ఏదో చెప్తున్నారు
ఇగ పండగ కాబట్టి ఏదో ఉన్నా ఒక కొత్త మూవీ వస్తే అది చూసుకుంటా దీరైటో అటో ఒక రెండు గంటలు మూడు గంటలు టైం పాస్ చేసేసి ఇగ పడుకుంటాం మేడం నైట్ టై లో మీరు
దివాళి అంటే అండి మా ఇంట్లో వచ్చేసేసి ఒక త్రీ వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి దివాళి రాకముందే పెయింటింగ్స్ అని అవని ఇవన్నీ వేసేసుకుంటాం వేసుకున్నాక రేపు ముందే ఇగ అప్పా చేసుకు కుంటాం దేవుడికి పెయింటింగ్ చేసిన కా నుంచి మేము నాన్ వెజ్ తినొద్దు అనమాట కంప్లీట్ గా బంద్
అప్పాల అంటే ఏంటి అడశప్పాలు సగినాలు మడగులు గవేనా మేడం పోతేంకాయ ఉన్నా వెరీ స్పెషల్ ఉమ్
అయ్యే అండి
ఆహా
ఉమ్ ఇంకా ఆ
ఇంకా ఏమన్నా వెరైటీస్ ఇంకా ఏమన్నా లడ్డూలు గానీ దోశ చ్చి దోశ అంటా
అ అట్లా అంటే ఏం లేవ్ కోమండి మేము బెల్లప్పాలు ఉము అరిసెలు ఆ అవే చేసుకుంటాం ఇంకా చెస్ కొని రెడీగా పెట్టుకుంటాం మాకు నోములు కాబట్టి ఇంకా ఇంట్లో డెకరేట్ చే కోవడం లైట్స్ తోటి వాటి తోటి పూల తోటి ఇంకా రోజు మాకు ట కాలయినా ఆ ఏమంటారు కర్రీస్ అవి ఇవి కుక్ చేస్తాం దేవుడి పెట్టడానికి ఉమ్ ఇంకా ఆ రోజు మా ఈవినింగ్ సిక్స్ అట్లా పూజ స్టార్ట్ అయ్యే చేస్తాం అండి
సేమియా సేమియా సీమియాలు పాయసం అంటారు కదా అది చెస్
ఆ లేదండి చేసుకోమ్ చేసుకోమ్ బెల్లన్నం తెలుసా మీకు అంటే మేము ఆ ఎక్కువ తినమండి
పాయసం బాగుంటాదిగా మేడం స్పెషల్ అది పవి జేస్కోకపోతే ఎలా అంటే మీకు ఇష్టం ఉండదా ఏంటి పాయసం అంటే
ఆ అ అలాని ఎం లేదు తింటా చేస్తే ఎక్కువగా చేసుకోమండి అ
ససారీ మేడం వినపడ్లేదు
చె ఎక్కువ ఎక్కువగా తినమండి చేసుకో చేస్తే తింటాం లేదానే ఇంకా అది స్పెసిఫిక్ గా ఇష్టం తినాలి అనేది ఉండదండి
బియ్యుము బెల్లం బెల్లానం స్వీట్ రైస్
బెల్లన్నం చేస్తామండి అది పర్వాన్నం అంటాం మేము చేస్తాం
ఉహు పర్లేదా
పర్వన్నం పర్వన్నం అని అంటాం చెస్తాం అన్నమాట
మీకు చేయ్యొచ్చా మేడం అది
ఆ లేదండి మా మమ్మీయే చేస్తారు ఇంట్లో ఇంకా ఆమె
ఉహు అవునా మేడం
ఉమ్
ఉమ్ ఇంకా సమ్మర్గా మేడం ఎట్లా ఏలా కలుస్తుంది రోజు
ఇలా ఇంకా ఇంట్లో పనులు అవన్నీ కంప్లీట్ చేసుకొని కొంచం టీ దాగి కాసే పట్ల చెట్ల కింద కూర్చొని కిందిగా వచ్చిసేసి ఉమ్ హయితే ఏవన్నా కావాలంటే చేసుకొని తినేసి ఇలా అలా అలా అయిప్ పోతుందండి డైలీ చాలా ఫాస్ట్ గా గర్చిపోతుంది
ఉంహు ఈమే సమ్మర్కి ఏమన్నా మ్యాంగోస్ కానీ ఇంకా మ్యాంగోస్ రాలే కాబట్ ఈ వాటర్ మిలన్ల్ ఇట్లా తింటారా మీరు
ఆయ్ ఇవాళే నా ఫస్ట్ అండి
ఉమ్మ్
మీరు తిన్నారండి సమ్మర్ ఫ్రూట్స్ ఇంకా అవి వింటాయి కదా కర్భుజ కాయలు అనేసేసి ఆ
ఇంకా రాలేగా మేగ కర్భుజలు ఇంకా రాలేగా ఇంకా మరి అయితే తిన్లేదు నాక్ కూడా మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా అవ్ పర్లేదు
ఇదే స్టార్టింగ్ సీజన్ అండి ఇప్పుడే దొరుకుతా ఉంటాయి అవి
ఇప్పుడు మేడం నాకైతే మార్కెట్ లో యాక్చుల్గా నేను ఎప్పుడో ఒకసారి పోతాగానీ నాక ఐతే అవ్ పలేదు ఈసారి ఎళ్తే మార్కెట్ వెళ్తే కచ్చితంగా కొనుక్కొని రావాలి
ఉమ్
ఆయ్ జ్యూస్ కూ జ్యూస్ కూడా బాగుంటద
ఆ వాటి జ్యూస్ పైనాపిల్ జ్యూస్ ఇక ఇప్పుడు ఫేమస్ కదా అండి అవి
ఉమ్ అవి గాని గిర్ర్పీస్ గానీ ఆపిల్ అవి బానే ఉంటాయి ఇది కూడా బాగుంటద మేడం చేరుకు రసం
ఆ చెరుకు రసం కూడా ఇప్పుడు ఇన్ కా బా దాగుతారు కొబ్బరి నీళ్ళు చెరుకు రసం పైన్ ఆపిల్ జూస్
ఉమ్
కీరా దోసకాయలు చలవా అనేసేసి ఎండాకాలం అన్ని తింటారు కదాండి
ఉమ్ కోకోనట్ వాటర్ కూడా బాగుంటాయి సమ్మర్లో ఇది మంచిగా ఉంటాయ్ వాటర్ కోకోనట్ వాటర్ ఉమ్ పెరుగు తింట్రా మేడం పెరుగు ఇష్టమా మేడం
ఆ
పెరుగు పెరుగు ఇష్టమేన మీకు కర్డ్
ఆ కర్డ్ తింటానండి నేను
ర్నింగ్ ఒక మార్నింగ్ ఏనా లేకపోతే ఈవినింగ్ గూ న్నా
మార్నింగ్ ఈవ్నింగ్ తినను అండి నే ఓన్లీ ఆఫ్టర్నూన్ తింటాను
తేమ్ నైట్ ఉన్ ఆఫ్టర్నూన్ రెండు రెండు రెండు పూటలు తగిలితాం మేడం పెరుగు నాకు చాలా ఇష్టం
నేను ఓన్లీ ఆఫ్టర్న్ తింటాను అండి ఇంకా నైట్ తినను జల్బు చేసిద్దని నాకు
అచ్చా
అ
ఆహా
మీరికా ఇవి ఫూడ్స్ సలాట్స్ అలాగ ఏమన్నా వేసుకుంటారా అండి
అర్థం కాలే మేడ్ ఏంటండి
ఫ్రూట్ అలాడ్స్ అని అట్లా ఏమైనా చేసుకుంటారా
ఆహా మనం పర్టిగలేదు గా మనం చేసుకొంలే గాని ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు ఈ సమ్మర్ లో కాబట్టి అక్కడ బయటే తింటా మేడం ఫూడ్స్ అలాటు ఈ జ్యూసులు గీసులు అవన్నీ బయటనే ఇంట్లో ఉండవు ఇంట్లో కుదరవు నాకు
అంటే ఇప్పుడు ఇగ నిమ్మకాయ రసం నీళ్ళు చేస్తారు కదా
ఆ లెమన్ ఆ శరిపత్ శరిపత్ తాగాలి మేడం కచ్చితంగా తాగుతాం అదైతే ఇంట్లో అయితే చేసుకుంటామ్ ఇంట్లో ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉన్నది కదా నిమ్మకాయ చెట్టు ఉన్నది. ఇంకేమున్నది మేడం మా నిమ్మకాయలు, కొన్ని నీళ్ళు కొంచెం షుగర్ వేసి ఆ ఫ్రిడ్జ్ లో పెడితే మంచిగా కూల్ అయితది. చల్లగ తాగచ్చు. అ మీరు తాగుతారా మేడం? మీ ఇంట్లో ఉందా నిమ్మకాయ చెట్టు?
నిమ్మకాయ చెట్ లేదండి మాకు.
లేకున్నా పర్లేదు. ఏమున్నది, మార్కెట్కెళ్తే పదికి నాలుగు ఇత్తారు కదా!
ఆ ఏడండి పదికి రొండే అమ్ముతున్నారు. ఇప్పుడు నాలుగేడ ఇస్తున్నారు? ఒక
ఏమో అంత ఐడియా లేదు కాని, జస్ట్ క్యాజువల్ గా చెప్పాను. పదికి రెండో నాలుగో ఎన్నో కొన్నీ, తిస్తారుగా! అదే మనం బయటకి పోయి తాగితే వాడు పది రూపాయలు తీసుకుంటాడు వాడు. అదే ఇంట్లో ఐతే ఇద్దరు ముగ్గురు తాగొచ్చు.
అవునండి.
ఆ జ్యూస్ మంచిగుంటది. నిమ్మకాయది
ఆ అవునండి.
ఇది వాటర్ మిలన్ తాగుతార మేడం మీరు? వాటర్ మిలన్ కూడా చేస్తారు కానీ జ్యూస్
ఆ నేను వాటర్ మెలన్ జ్యూస్ బా తాగుతానండి.
తాగరా?
మ్ ఆ తాగుతానండి. వాటర్ మెలన్ జ్యూస్ బా తాగుతా. ఆ
మ్హు
సరేనండి ఉంటాను మరి.
ఓకే మేడం హవ్ ఏ నైస్ డే.
థ్యాంక్ యు. విష్ యు ద సేమ్.